హలో!
అ
హలో
ఆ, హలో.
ఆ అక్క, ఇనిపిస్తుందా?
ఆయి
అవ్వలేదు వంట.
ఇంగ ఇప్పుడే ఉందా తర నిర్ధారనై తెై వయి
ఉ హు ఏట్ తీసుకో
నేను మాట్లాడేది
ఉ హు
ఇంట్లో కూరగాయలు
ఆ
ఆ
యా మాది గుడ్లే గ్యాస్ ఎక్కడ రెండు వేల ఐదు ఐదు వందలు ఆరు వందలక్క
అర
బ్లాక్ లో
ఆ వచ్చిందా అండీ గ్యాస్
ఆ మాకు వచ్చేసిందిలే ఈ బయట నాక్క ఇం ఇగ హోటల్స్ కి వీట్లకి తీసుకొంటారు.
అవునవును లేవ షాప్ పక్కన ఆయనా రెండు వేలు ఇస్తాను ఇమ్మన్నాడుడి మన కొండాలిగా మన దగ్గర ఒక బండలు ఉన్నాయి అది నేను ఆ మొన్న వచ్చింది ఏ రెండు రోజులుయి ఈ రోజే అయిపోయింది బాంద
హహ్మ్
ఆ అమ్మ తీసుకోవడం మంచిదే
అదే
ఆ సూపెరంగా ఈ రోజు పోయి క ఆ ఇరు మనం రెండు వెలుకోసం చూసుకుం మనక ఎవ
అదే కదా ఇప్పుడు భయకి తీసుకోవడం లేదు మరి ఇవ్వట్లేదు
అంటే ఎప్పుడు బుక్ చెయ్యాలంట
మళ్ళా ఏ రోజు డేట్ ఏ రోజు చేస్తే మళ్ళీ ఆ డేట్కే చెయ్యాలి అక్క
అ ఆ అంటే నాలాక్ ఒకట
నెలకఒకటి
హమ్
ఏద బక్తిస వస్త చూసుకొని
హా బరగాసిదె
ఆహా
ఆ అదతు మా
అయితే వచ్చే నెల చెయ్యాలి
ఆ
బా ఏంటి అక్కడ గ్యాస్ టిఫిన్లు కూడా ఇయడం లేదు
అదే పరిస్తితి చిన్న చైనా షాపులను ముసి
మోసర ఎక్కడన్నా ఇకా ఒకొక్కళ ఇండ్లలోన అయితే కరల పొయ్యి మీద పెట్టుకొని చేసుకుంటున్నారు
బయట షాపులు కూడా టిఫిన్ రేట్లు పెంచారు
పెంచసారు
ఆ
అ మనం ఇంట్లో చేసుకున్నంత ఉత్తం లేదు.
య ఇంట్లో చేసుకుంటారు. దెబ్బకి హ్హ్హ్ ఎక బయటి తినడం మానేసి ఇంట్లో చేసుకుంటారు.
ఆ
అదే ఎక్కువుగా ఏముందలే ఎండాకాలమే కదా.
అవును
నీళ్ళు అయ్య పెట్టుకోకుంటడా తాజ వంట తొందరగా చేసుకోంది. ఏ ఎక్కువ డీ ఫ్రై లు దీ అలాంటివి కాకుండా
వండుకొం లిమిట్గా వండుకోవాలి.
ఆ ఒక్కసారే మళ్ళీ రాదు. కి ఇప్పుడు అలా కాకుండా
ఆ ఒకే సారి వండుకుంటేనే మన కలిసి వస్తది.
ఆహ
ఈ అబ్దాల అయినంత వరకె ఇబ్బందె
అ అక్క అంతా బానే ఉందంట కాకపోతే తే అన్ని ఇక్కడ కొంచెం మనకి పెంచాం నా రేట్లు అన్ని రేటులు పెరిగిపోతాయి కొంచెం అన్ని ముందు తెచ్చించుకోండా అ ఉన్నారు ఎవడు డబ్బలు ఉండొద్దా.
దల తేచ్చుంచ్చు కొండను మన దగ్గర ఉండాల అదే
పరిస్థితి దారణంగా ఉన్నా అప్పుడు ఎలాగా కరోనా ఎరఅయిది ఇప్పుడు కరోనా కాదు ఏదొచ్చిన మనంమయిపోవడమె.
అదే ఆమ్మో
ఏమోలే
షాన ఇబ్బందయిపోతున్నా ఓహో అది కూడా రెండు వేల ఐదు వందలు క్యూ సాయంత్రం నుంచి ఉంటే గాని ఎవ్వరాట
ఎవరు గ్యాస్ బన్లోలేనా
ఆ మరి ఎక్కడ అక్క నాకు తెలీదు మరి వాళ్ళ ఇస్తారో ఎవరిస్తా
అదేం అది తొమ్మిది వందల డెబ్బై అరవై రూపాయలు తీసుకున్నారు
ఉహు
మీక్ అంతే నా
క్కమాకున్నా
ఉ హు
అంతా తీసుకున్నాడుళ్లే బ్లాక్ లో అందనోళ్ళు రేట్ ఎక్కువ రెండు వేల ఐద వందలు బా పెంచుతున్నారక్క రెండు వేల ఎనిమిది వందల కోడాను అవసరం అయితే తీసుకోవాలి లేదం లేదు
ఏదైనా మనం బంని బుక్ చేసి ఉంచుకుంటేనే బెటర్
ఆ మళ్ళీ ఎలాగ ఉంటందో చెప్పలేము ఆళ్ళకి ఇచ్చిసి మనం ఇబ్బంది పడలేము కదా
ఉమ్ ఉం
అరే ఏ మొలక్కయ కోరా
ఒ పులుసుపెట్టేసా
ఉహుం
ఆ న మీకు చారు అదే ఎందుకు
ఆహా
అన్నడు పని అపోయింది అలాగా కూసున్న
ఉహు
ఉం ఎప్పుడో అయిపోయింది పదిన్నరకే
ఈ ఎండ కాలం అయిపోద్దా పో అండ్ టైం తెలీదు మా
అన్నీ చేస్తాను. ఒక ఇంచే అయ్యింద ఆ తాయి మనీపిస్త
అ
పని వరంగకాయి పోంద
నలుగురు యారాలు లేరు గద ఎవరన్నఉంటే పల్లం పని ఎక్కువనా ఏముంటది. నిన్న గుడికి ఎళ్ళాము.
ఉహ్
సెలవు కదా సర్లే ఏం తొయకా ఏ సరే గుడికి వెళ్దాం సాయంత్రం అని సాయంత్రం ఏళ్ళా చానా రోజులు అయ్యింది. గుడికి వెళ్లి వెళ్ళి ఇగ దండం పెట్టుకొని ఇంకా అలాగా ఆ బంగారు కూడా అయాన్నీ చూసుకొని హుమ్ అదే అదే ఏమన్నా ఉందా
ఆ
అ
ఉంది
లేదు అక్క ఏళ్ళలేదు. ఎండగుంది
బాగ ఎండగా ఉంది.
అ
మరే మీకు ఏలాగ ఉంది. ఎండగ ఉందా
ఆ అన్ని బాగానే ఉంది. మబ్బుగా ఉంది
ఉందా
అా అయ్యింది వంట
ఏటీ సీరియల్ ఏటి చూడలేదు ఏయ్యలేదా
ఆహా
హుమ్ నను
హుమ్ అదెం సీరియల్ మల్లా అదే బి జారే ఇది పన్నేండున్నర సీరియల్
అవునవును అదేంటి అలాచేసినవ్
ఆ భ
అది ఏంటి ఆసలు ఇలా నాకు అర్థంకావట్లేదు ప్రతి సీరియల్ చూస్తాలే అంతటా
అదే
హ్ అంటే మీ డాడి చెప్తున్నాడ లేప్ పోతే అది చెప్ పిచ్చిందో అది తెలియట్లా
హ్మ్ అవును ఇంకా ఆ ఆగ అవుతుందక్క అ అన్నమైపోయింది ఎ గుట్లోడు అవుతుంది కూర
మళ్లెం కూర
గుడ్లు అక్క
ఆళ్లదే
ఆల్దా ఎ కూర ఎటి తేచ్చినట్టున్నారు ఉం ఏ మో మటనలే పోతే ఏ తేప్పేస్తంది
ఓహో
పక్కింటోళ్ళు పెయింటింగ్ వేస్తన్నారు వాసన
ఉ
ఉం ఏ పక్కన్న సైడ్న
ఆ
మ్మ్
మ్మ్
ఉం
పెయింటింగ్ పే
ఆ తెన్ ఈ అబ్బా ఇ వంట గది దగ్గర
ఉ
ఉహు
అదనేద ఉంది
ఏటక్క
ఎగ్జామ్స్ అయిపోయినాయట
సెమ్ అయిపోయింది
మ్మ్
ఇంకుంది మరి ఎప్పుడు పెడతారో
మ్మ్ హ్మ్
ఒక సెమ్ అయింది
మ్మ్
ఈ బుడ్డోడు ఈ బాగా ఏడుపు బయటకొస్తే చాలు ఇడు జాయ్
ఏడుస్తున్నాడా ఏ
బయటికెవర ఎళ్తే చాలు ఏడుపు
ఆ బయటిక ఆ వల్ల ముందు వెళ్ళకూడదు
ఆ ఆ ఈ దోమలు బ్యాట్ ఒకటి పడేసాడు ఆడు పోగొట్టాడంట
సన అంట పోయింది
అదే కింద పడేసాడంట
అయ నేను అదేన్నా పాతది ఇవ్వచ్చు కదా ఆడుకోడానికి కొత్తది అందకుండా పక్క పైన పెట్టాల్సింది
మ్మ్
అ మరి ఏంచేస్తాం
అదే పని చెయట్లే
హ్మ్మ్ సానం చేపించారా లేద ఎందాక ఆయిలు పెట్టేసి చూస్తున్నాడు బొమ్మలు
మ్మ్ హ్మ్
రాముగాడు పడుకున్నాడో ఏదో చేసి నేం చేస్తేనే మళ్ళీ ఆలేం చేయల
ఓహో విజయ్ కొన్న
మ్మ్
సరే ఐతక్క ఉంటాను